హలో పరి
హలో
సానో
ఏం చేయల
ఎందుక ఏం చేయల
నువు పూ
ఇది మాత్రం
ఆట మాట్లాడు కొ ఏటి
చెప్పు మే ఏం చేస్తున్నావు
చెట్ట్నీ
తిన్నావా ఏమైంది క్యాంటీన్ లో తినొచ్చు కదా
క్యాంటీన్ ఓపెన్లో లేదు క్యాంటీన్ ఓపెన్లో లేదు
అయ్యో స్నాక్స్ తెచ్చుకోవచ్చు కదని
ఈ రోజు తెచ్చుకోవాలా హ ఎముంది ఆఫ్టర్నూన్ దాకా అలా ఉండాలి అ ఉ నువ్వంటేను తినేస్ వస్తు ఇ ఉ ఎందుకుతిన్న అలా చెప్పకూడదు నీకోసం ఆ అలా చెప్పాలి చూస్తే ఎందుకు ఎప్పుడు
అ
ఆ వస్తాను నా కోసం పాట తీసి పెట్టు నేను వస్తాను
సరే సరే
ఉ నాకేం సం
ద కట్ చేస్తా
ఏం ఏమో
ఇంక ఆడది నిజంగా అన్నవ మఅన్నను ఈసారి అడుగు మళ్ళీ
అవున ఎలా మే బి అయ్యుండచ్చు
ఇలాంటి ఉంటే మంచిది ఎక్కువ వచ్చు నీకు
ఇంకా ఎన్ని మినెట్స్ ఉంది
ఎనిమిది ఒ షెడ్ డామేట్
అక్క
తెలుసు
ఏం కాదు
ఎం చేసా
కట్ చేయి కట్ చేయి
ఒక మాట చెప్పాల్సి ఉంటుంది తీసుకుంటాన్లే మాట్లాడే ఫాస్ట్ గా
లేదు మా తల్లి తనకి ప్రాబ్లం అయితది కదా మళ్లీ నేను పాట పాడు కబిల్ ఎందుకు ఏడ్చడం
అంటే మళ్ళీ లాక్కుంటున్నావ్
క్వా అవు
పాట పాడే హలో బ రెండు కు ఆడాల
మ్మి
రెండు పెట్టుకొని ఒకటేలా మాట్లాడువే మాట్లాడు అయ్యో ఎందు ప అద
అతనేమో ఫ్రెషియర్
నే మాట్లాడు ఏదొ ఒకటి మల్లి మాట్లాడుదామా ఆ నాక్కిింరాల చెప్పరా
ఎక్కువ మాట్లాడు
ఎ ఏ నాకేం కాలేదు సరేనా
హ్
అస్సలు ఎందుకున్ననే ఆ ఇప్పుడు ఇన్పిస్తాంది మ్ సార్ ఉన్నడ్లే చూద్దాం లే
ఎదోట్ అంటాం
హ్మ్
మౌని సార్ సార్ చూసినడు
అవున
ఆ రేపు ప్రిన్సిపల్ కీ
ఇంకొకరితో ఎవరితో మాట్లాడుతున్నాను. ఏంది లొడా లొడా మాట్లాట్ పని ఉందో
అదే
నీద్ అయిపోలేదా ఇంకా
అవునండి ఓ
ఏందో ఫోన్లో మాట్లాడి మాట్లాడి తలకాయ నొప్ ప్పొచాంది నోరు నొప్పోచాంది
హలో
ఏ ఎందుకు
సార్ నేను ఆ రోజు పర్మిషన్ తీసుకున్నా సార్ పెళ్ళికి మీ దగ్గరే త్రీ మినిట్స్ ఉంది
ఈ థింక్ సో వచ్చేసిన
హా సరే ఎంది సర్ వాళ్ళకి కాల్ చెయ్యి వీళ్ళకి కాల్ చెయ్యి అని అంటే మా చేయి నేను పది నిమిషాలు మాట్లాతాను బ అమ్మా ఏ ఇబ్బుడు కొంచెం
అత్తమ్మ ఒకటో సారి అత్తమ్మ రొండో సారి అత్తమ్మ మూడు
ఏంది ముద్దు పెడతాన్నావ్ ఎవరికి
బాదం
పర్వీన్ పర్విన్ ఏ పర్వీన్ మాట్లాడవే
హలో
ఆ హా నీ మధ్యలో ఎవరో కాల్ వచ్చుంటే హ్యాండ్ టచ్ అయ్యి కట్ అయ్యింది అ హలో హమ్ ఏదో కాల్ వచ్చింటె హ్యాండ్ టచ్ అయ్యి కట్ అయింది అ ఎవడో ఇడియట్ ఇటాలి
అవునా వచ్చైనా అస్తవల్లిట్ల
ఉం టూ మినిట్స్ ఇంక
ఫోర్ మినిట్స్ అవు
టూ మినిట్ సరేర
ఫోర్ మినిట్స్ అయ్యిం ఆ ఉంది ఉంది టూ మినిట్స్ ఉంది
ఇంకా ఏంది లెటర్ రాస్తుంది ఈ అమ్మాయి. లవ్ లెటర్ ఆ.
ట
ట్రైతు
నాకే.
ఎం హోరే పెళ్ళానికి బా
ఈరోజు బయటికి రేపు ఇంటికి ఈ రోజు ఔటింగ్ పోతాన్నా
అవునా
హ్మ్
ఇంకా ఎప్
చెప్పాలి ఇప్పుడే ఆఫ్టర్నూన్
కాలేజ్ కి రావా
ఆహా ఈడ్ నుంచి నేను ఒకటి మా ఇంటికి దిగ్గర్నుంచి మాక్ కోచ్చింది హ్మ్
ఇంకింకింగొయి ఎంజాయ్ ఇంకా షాపింగ్ కా
షాపింగ్ కాదు
ఊరికే ఔటింకా ఓకే ఓకే
అక్కకి ఆర్ఆర్బి నర్సింగ్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ పడింది నెల్లూరులో
హ్మ్ హు
హ్మ్ ఆ అట్లా మా అక్కకు తోడు మబ్ ఆ వస్తా ఆఫ్టర్నూన్ బ్రేక్ వరకు వస్తా ఉమ్ నైట్
నైట్ ఎళ్తే బా
మయ్ చూడు ఇంతేనా నేను రాస్తున్నట్టు రాస్తుంది ఆ
హ్మ్
హ్మ్
ఇంకా
చెప్పాలిరా చెప్పాలి చెప్పాలి రా సార్ వాళ్ళు వస్ ఫోన్ మాట్లాడుతన్నావా అయినా మీ సారే కదా ఏమ్ అన్నాడులే మీ సార్లే
అరే టైం అయినట్టుంది కట్ చేస్తాం సరే బాయ్ థ్యాంక్ యూ